ఆ ఆ విన్పిస్తుంది మే బావున్నారా
ఆ బావున్న మేడం
ఆ నా బావున్నానండి ఏం చేస్ స్తున్నారు తిన్నార మధ్యాహ్నం భోజనం చేసార ఏం ఏం వండారు ఇవాళ
ఈ రోజు ఆలు కర్రీ అండ్ పప్పు ఒకటేదో ఫ్రై చేశారు నేను అది వేసుకోలేదనమాట
హా ఇవాళ త్రీ స్పెషల్స్ చేసి చరామేన్
ఆ అంటే అంటే చిన్నపిలలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మసాలా కర్రీ అవి తినకూడదు అని చెప్పి టి నార్మల్ పప్పు చేసారు అందరు కలిసి వెజిటేబుల్స్ అది చేసారు
ఓకేనండి మీ నాన్నగారు ఏం చేస్తుంటారాండి
ఆ ఫార్మర్ మ మా డాడీ వాళ్ళు ఫార్మర్ చేస్తరు ఆ మీరు అవు మీరేం తిన్నారు
నేను ఇవాళ ఆలు కర్రీ చేశానం ది ఆలు కర్రీ తినేసాను మా విత్ మ్యాంగో పికిల్ మామిడికాయ్
హా హా హా ఆలు కర్రీ అనే నాగుడ తింటనం
హుమ్ ఆలు ఫ్రై అ హుమ్ ఆలు ఫ్రై తోని చాలా కాంబినేషన్స్ ఉంటాయి కదండి
ఆ అరలో ఆలు సమోసా
హుమ్ ఇంకా ఏం చేస్తున్నరండి ఏం చదువుకుంటున్నారా
లేదు లేదు లేదు నేను గ్రాడ్యుయేట్ అయిపోయింది
ఓకే ఏం చేశారు గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ ఆ
మాట్లాడచ్చా పర్సనల్ తేతనే అలాగూ దం అతా
అట్లా అంటే నార్మల్గా అడుగుతున్నా జస్ట్ స్టడీస్ కి సంబంధించి నైనా మాట్లాడొచ్చు
ఓకే బిఏ బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్ చేసా
రిలేటెడ్ గాని
ఆహా లేదు గ్రాడ్యుయేషన్ ఉండాలి కదా అని ను కానీ కాలేజ్ క వెలీ నేను చదవలేదును మాట నే ఇంట్లో బుక్స్ బుక్స్ తీసు ఓపెన్ డిగ్రీ కూడా కాదు జ బుక్స్ తీసుకొచ్చారు ఇంట్లో కూర్చోని చదువు ఓ గ ఇక్కడ రాసిన దానికి పైన ఆడియో లా ఉన్నదానికి పోలిక లేదు లేదు. ఏమన్నా ఎగ్జామ్ అటెండ్ చేసాను ఓపెన్ డిగ్రీ తేే కాదు
ఓకే అండి ఓకే మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ అంటే ఆ ఎలాంటి పుస్తకాలు చదవడం మీకు ఇష్టం ఇం
ఆ అదే ఇంగ్లీష్ లో ఇట్లా నాకు అన్నింటిలో కలా ఇంగ్లీష్ ఇ మంచి మార్క్స్ వస్తుండే అనమాట
ఓకే ఇంగ్లీష్ అంటే ఎక్కువ ఇష్టం
ఆ లాంగజ అంటే చిన్నప్పటి నుండి ఆ ఇంగ్లీష్ మీడియం కాబట్టి అట్నే ఆ అ మంచిగా వస్తుంది అనమాట మరి ఎక్కువ కాదు బానే వస్తుందియితే అనమాట మీకు ఫవట్ అంటే సబ్జెక్ట్ అంటే ఇష్టం
నాకు కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టమ అండి కంప్యూటర్ త కంప్యూటర్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ ఎక్కువగాయగా కంప్యూటర్ సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి మాకు ఆ సో ఇగ కాలేజ్ క వెళ్ళంత తర్వాత మండే నుంచి కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ రెగ్యులర్ గా క్లాస్ వర్కులని ఆ లైసెన్స్ చెప్పడము స్టూడెంట్స్ కి ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ తర్వాత మళ్ళీ మండే. నుంచి కాలేజ్ కెళ్తున్నాం కదా ఇంక పిల్లలు అందరుూ కలుస్తా ఉంటారు
ఇంకా మీరు హైయర్ ఎడ్యుకేషన్ చెప్తారా లేకపోతే అంటే చిన్నబడి ఉంటారు కిందర్గా వాళ్ళ వాళ్ళకు ఓహో ఓ మై గార్డ్
బిటెక్ వాళ్ళకి బిటెక్ వాళ్ళకి చెప్ తను ఇంజనీరింగ్ కాలేజ్ లో చేస్తూ ఉంటాము ఆ సో ఇగ చాలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి అనమాట ఆ అందులో ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కి ఒక ప్రతి సంవత్సరానికి ఆ రెగ్యులేషన్స్ అనేవి చేంజెస్ చేస్తూనే ఉంటారు కొత్త కొత్త రూల్స్ అన్ని వస్తు టాయి సో అవన్నీ పాటించ చల్వి ఆ జే ఎన్ టి యు యూనివర్సిటీ అని ఇట్లా ఉంటాయి కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద్ మా పిల్లలు అనే వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఉమ్ అంటే కొన్ని బాగా నేర్చుకోవడానికి ఇంటే ఆ శ్ర ద్ద అనేది ఎక్కువగా చూపిస్త్ తావుండ్ తరణ్ మాట్
అంటే మీకు చిన్నప్పటి నుండి ఉందా ఇట్లా కింగ్ ప్రొవిజన్ వేయించుకోవాలని చెప్పేసి లైక్
అలా అని ఏం లేదు కాకపోతే ఆ ఏం టెక్ చేసాం కాబట్టి ఇంట్లో ఖాళీగా కూర్చోడం ఎందుకు పిల్లలు స్కూల్ కెళ్ళిందంటే తర్వాత మనకేమ్ పని ఉంటుంది ఆ అంటే పిల్లలు వెళ్ళే లోపు పనులన్
ఉమ్ ఈవెన్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం టెక్ చేస ఓటి ఇంకా ఆఫీస్ కెళ్ళి అట్లా ఎమై కంపెనీస్ అన్ని ఉన్నాయి గదా
ఆ ఇంకా అటు అటువైపు ట్రై చేయలేదు ఇక పాప స్కూల్ ఉంది కాబట్టి పాప స్కూల్ కి కన్వీనియంట్ గా ఉండేలాగా ఇట్లా టీచింగ్ ప్రొఫెష్ లోకి వెళ్ల్ళాల్సి వచ్చింది సో ఈ టీ
నీ ప్రొఫషన్ ఇట్లా టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా కష్టం కదా ఎవరు అని కొందరికి ఇష్టం ఉంటది నాకు కూడా ఇష్టం ఉండే కానీ రిజబుల్ కాబట్టి నేను పోనా కా నాకు చిన్నప్పటి ఉండి ఇ మ మాట
అవునా పనిలేదు ఇంట్లో అయినా ట్యూషన్స్ అయినా చెప్ కోచ్ కదా ట్యూషన్స్ ఆ పిల్లలకి ట్యూషన్స్ చె కోచ్ ఇంటి దగ్గర స్కూల్స్ ఉంటాయి కదా ఇలాగ ఆ సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా మనకి ఆ వచ్చేసింది కదా స క్రికెట్స్ అయితే వచ్చాయి కదా సో దాన్ని బట్టి స్కూ లో అయినా మనం చెప్పుకోవడానికి ఉ ంటుంది ఇంకా స్కూల్ లో చె అతే ఇక పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళతో వాళ్ళని డీల్ చేయాలంటే అంటే చాలా కష్టం మనకి
అవును అమ్మో అమ్మ అవును అయ్యో అసలు ఈనరు ఏడు సూనే ఉంటారు. చిరాకు వసది అయ్య బాబు పేషెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వాళ్ళకి ప పేషెన్స్ ఉండాలి. అదద ప క చ పోవాలంటే
అది కూడా ఆ అది కూడా ఒకక్ అంటే ఆ ఇది బిటెక్ పిల్లలు కాబట్టి అంత బడన్ అయితే ఏమి ఉంటదు అర్థం చేసుకుంటారు. ఇంకా కొత్త కొత్తవి కూడా నేర్చుకో వా
అవును అవును అది మనం కూడా నేర్చుకున్నప్పుడు. కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అవును బాగుంటది. ఏమైనా కాలేజ్ లైఫ్ బాగుంటది కదా
అవునండి బీటెక్ లైఫ్ బీటెక్ జీవితం అది చాలా అరుదైన జీవితం అది చాలా ఎంజాయ్మెంట్ ఉంటది ఏదన్నా అందులో ఫ్రెండ్స్ కొత్త కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి బీటెక్ ఫస్ట్ ర్ నుంచి ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు ఆ అదే కాలేజ్ లో చాలా మంది ఫ్రెండ్స్ కోపాలు అలకలు అన్ని ఉంటాయి ఆ పార్టీలని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని ఫెస్టివల్స్ కీ సెలబ్రేషన్స్ అని ఇవన్నీ కాలేజ్ లో చేస్తుంటారు కాలేజ్ లో బంక్ చేయడమాను కొని మాస్ బంక్ చేయడము అండ్ ఇంకా లాస్ట్ బెంచ్ లో కూర్చొని అక్కడ ఎంజాయ్ చేయడము ఇవన్నీ చేస్ స్తూ ఉంటారు అఫ్కోర్స్ నేను కూడా చేసి చ్చెదాన్ని లాస్ట్ బెంచ్ లో కూర్చోవడమే ఇష్టం నాగూడా లాస్ట్ బెంచ్ లల్లా కు చినెదాన్ని బాగా అల్లరిచేసే వాళ్ళం ఇప్పటికీ కూడా కాలేజ్ లో పిల్లలందరూ లాస్ట్ బెంచ్ లో కూర్చొని అల్లరి చేస్తూనే ఉంటారు అల్లరి పిల్లలు చాలా మంది ఉంటారు ఆ అల్లరి పిల్లలు
కు ముందు ఏమన్నా టూర్కటేళ్ళారా మీకు ఫేవరెట్ ప్లేస్ ఏమో
నాకు చాలా నచ్ చ్చిన ప్రదేశం అంటే షిరిడి అండి మొన్ననే వెళ్ళొచ్చాను ఒక వన్ వీక్ అవుతుంది
మా ఇంట్లో గాడు కూడా అదే ఇష్టం మా ఇంట్లో పూజించేది కూడా మేము అదే సాయిబాబా ని మాక్కుడా అదే కానీ మా డాడీ వెళ్తారు మేమ్ ఎల్ లలే అనమాట
నేను ప్రతి సంవత్సరం శిరిడి
ఆ మా డాడి వాళ్ళు కూడా వెళ్తరు డిసెంబరు జనవరి ఫస్ట్ దాకా ఎళ్తారు
ఆ నేను వెళ్ళేసి వచ్చాను ఒక వారం అవుతుంది వెళ్ళేసి వచ్చి అక్కడా అక్కడ ఉంటే ఎందుకో తెలీదు మనిష్ తంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇగ అది అది అసలు చెప్పలేను అది ఆ ఆ ఆ మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే అది మాటలో చెప్పలేను నేను అంత బాగా నచ్చుతుంది నాకు ఒకా ప్రదేశము అక్కడికి వెళ్తే నాకు వును బాధలన్ని నేను మర్చిపోతాను ఆ బాబా గారి మొహం చూస్తే చాలు అంతే ఎక్కడ లేని బాధలన్నీ మర్చి పోతాను అసలు ఉన్న బాధలు కూడా ఏవి గుర్తు తుండవు ఆయన మొహం చూస్తూ అలా అవునండి
అవుతూ పే
చాలా దర్శనం కూడా చాలా బాగా జరుగుతు అవుతుంది ఆయనది బాబా గారిది అక్కడ ప్రసాద్ విదాల దగ్గర ఆయనకు ఇష్టమైన కోవా అనేది ఉంటుంది ఆ కోవా ఏ ప్రదేశాల్లో దొరకదు అంటే ఇక్కడ మనము అంటే టెంపుల్స్ లోకి ఎళ్తాం కదా లైక్ వేములవాడ గానీ అ
ఆ నేను కానీ కోవా గోవా దగ్గర ఉంటదని నాకు తెలీదు ఏం తెచ్చారేమో కానీ వా అక్కడ ఏం ప్రసాదం అంటే ఉంది బూందీ అట్లతేల బూ
ఆ బూందీ ఉంటుంది ఆ బూందీ తర్వాత ఇక్కడ మరమరాలని అవని ప్రతి గుళ్ళల్లో అమ్ముతారు ప్రతి ఒకా ప్రదేశాల్లో అమ్ముతారు కానీ ఇక్కడ షేట్ కిలో ఆ ము ముఖ్యంగా ఉంది ఉండేది ఏంటంటే కోవా అనేది అమ్ముతారు అగ్ కోవా అనేది మనకు లో కంలో ఆ ఇక్కడ మనం ఏ ప్రదేశంలో ఎక్కడ ఆ దర్శనాలకి చేసుకోవడానికి వెళ్ళిన టెంపుల్స్ లల్లో గోవా ఎక్కడా కనిపిచ్చదు ఆ కోవా ఒక షిరిడిలో మాత్రమే ఉంటుంది
ఎప్పుడ తీసుకొస్తా తీసుకొస్తాడు గాని ఇట్లా కాదు అంటే ఒట్లా ఓన్లీ ఇది ఉంటది కదా అప్పు చెప్పను కదా ఇంత కా
లడ్డు బూందీ హ్మ్ ఆ కోవా ఒక్కటే ఉంటుంది అక్కడ వెళ్ళిన ప్రతి సంవత్సరం ఆ కోవా ఒక్కటే తీసుకొని వచ్చి ఇక్కడ అందరికి పంచి పెడతాన్ అంతే ఆ కోవా మాత్రమే దొరుకుతుంది షిరిడి లో మాత్ర మాత్రమే ఉంటుంది ఇంకా మీరు క్కడికి వెళ్ళిన శ్రీశైలం విజయవాడ విజయవాడ శ్రీ లం ఎక్కడికి వెళ్ళినా ఆ కోవా మీకు ఎక్కడ కనిపించదు మీరు వెతికినా కూడా మీకు అలాంటి కోవా దొరక తో ఆ కోవా ఓన్లీ ఒక షిరిడిలో మా మాత్రమే ఉంటది హ్మ్ చాలా బాంటది ఆ కోవా ఇగ ప్రసాదం తీసుకు ప్రసాదం తీసుకుంటే ఆ ప్రసాదం ఒకటే తీసుకు కొని అందరికి పంచి పెడుతూ ఉంటాను ఇక్కడ
కాస్ట్ ఎంత ఉందడి రీజనబులోనే ఉంటదా రీజనల్ నే ఉందా మీకు
కాస్ట్ వచ్చి కె ఐ కేజీకిి టూ హండ్రెడ్ ఉంటుంది టూ సిక్స్టీ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది హాఫ్ కేజీ తీసుకోవచ్చు మనకు నచ్చినంత మనం తీసుకో
ఇప్పుడు ఏమైఉంటుందంటే ప్రసాదారాన్ని కొన్ని కలిసి చేస్తున్నారు
అవును చేస్తున్నారు కానీ ఇక్కడ మనం అది రుచి చూసి మనకు ఓకే అంటేనే వాళ్ళు తీసుకోవచ్చు అంటారు మీకు నచ్చిందని తీసుకోండి అంటారు అక్కడ ప్రజ రథాల దగ్గర ఆ కోవా ఒకటి బెస్ట్ చాలా బావుంటుంది అది కంపల్సరీ తీసుకుంటాం వెళ్ళిన ప్రతిసారి అదొ ఒక్కటే తీసుకుంటాం మిగతావేవి తీసుకో కోమకళ అండ్ అక్కడ ఇంకా ఆ చాలా ప్రదేశాలు ఉంటాయి చూడడానికి పెనిచింగనాపురం అని
అవునవునవును రెగ్యులర్ ఊ చాలా బాగుంటాయి వెళ్ళినప్పుడు మా డాడీ ఫోటో పిక్స్ సేవ్ చేశారు ఓకేనాండి ఒకవేళ తంది బాయ్